ఆ ఏం చేస్తున్నారు
కాలి అండి మీరు
అంటా కలి అట్లా కూచున్న పాని ఐపోయి అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా బిస్కెట్స్ తిన్నాముటీ మిల్క్ తాగి కూడా
అదా హలో
ఆ చెప్పండి
యేలా వెళ్ళారా
ఆ అంటే బయటికి ఈ మధ్య వెళ్ళలేదు కానీ మాములుగా ట్రిప్స్ వెళ్ళాం ఈ మధ్య
ఎటు ఎల్లారండీ ట్రిప్స్ కి నార్మల్గా గెంటి వచ్చాసారా లేదంటే టూరిస్ ప్లేసెస్ అ
ఆ పో చిన్న చిన్న బీచ్ కి వెళ్ళాము
అవును
మీరు వెళ్లారా అంటే ఈ ఈ ఇయర్ లో జాతర ఉంటుంది. కదా మీడ మీరు వెళ్లారా.
అవును వెళ్ళామండి
ఉ అంటే టు ఇయర్స్ కి ఒస్తాది ఎల్లచూరా
లైక్ అమ్మవారు వచ్చే టైమింగ్స్ లో కాదు. కాని ముందే వెళ్లేసి వచ్చాం. మా పేరెంట్స్ అమ్మవారు వచ్చే టైమింగ్స్ లో వెళ్ళారు.
అది బాగ జరుగుతుంది కదా అక్కడ జాతర చాలా
అవును ఫుల్ మంది ఫుల్ పబ్లిక్ అమ్ము చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ అప్పుడు మేము వెళ్ళిన రోజు ఫుల్ ఎండలు కొట్టినయి. కానీ దర్శనం తొందరనే అయి పోయింది మంచిగా
అంటే మీరు ముందు మీర్ ముందు ఎల్లారా లేకపోతే ఆ సేమ్ అదే డే రోజు వెళ్ళ వెళ్ళారా
ఒక్కదాని నేను మా రిలేటివ్స్ తో ముందు వెళ్ళాను మా పేరెంట్స్ అదే రోజు వెళ్లారు
ఆ బాజరిగింద మరి సా మేవెఎల మేము వెళ్ళాము. మేము ఆ రోజే వెళ్ళాము. చాలా అంటే చాలా రష్ ఆ దగ్గరికి వెళ్ళనివ్వలె. ఆ ఫెన్సింగ్ చుట్టూ నిలబెట్టే ఉన్నాముక్ అక్కడే ఉన్నామ లోపలకి వెళ్ళా వెళ్ళలేకపోయాం ము
మా పేరెంట్స్ లోపలికి వెళ్ళారని చెప్పారు ఆ రోజు విఐ మీ పాసెస్ పాసెస్ ఇస్తారు కదా పాసెస్తో అమ్మవారు వచ్ వన్ అవర్ కి మా పేరెంట్స్ లోపలికెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. నువ్వు కూడా వస్తే అయిపోవు అని చెప్పేసి అన్నారు. కాన్నా పబ్లిక్ కి భయపడి నేను వెళ్ళలేదు
చాలా రష్ ఉంటది. చాలా అసలు అ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. నార్మల్గా స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి ఆ ఎండలో వాక్ చేసుకుంటూ, అబ్బా మామూలుగా ఎండ కాదు బాడీ డిహైడ్రేట్ అవ్వడం. ఇంకా ఏది దొరికితే అ తినుడే అంటే వాటర్, జ్యూసెస్. ఆ అకి రా అట్లా ఆ అట్లాంటివి అలాంటి చల్ల చల్లవి చాలా వరకు బాడీ హైడ్రేట్ చేసుకుంటూ ఇంకా వెళ్ళాము తొందరనే అంటే అయింది. ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోయింది. క్యూ లైన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇంకా లోపలి కెల్లనికి వన్ అండ్ హఫ్ అవర్ అట్లా పట్టిం పట్టింది ఆ లోపల ఒక హాఫ్ అన్ అవరు
ఫుల్ పబ్లిక్ రష్ మొత్తం అందరు నెట్టేస్తా ఉంటరు కాళ్లు దొక్కుతూ ఉంటరు చాలా మంది తప్పిపోతా ఉంటరు
ఆ అవును
అక్కడ వాగులో ఆడుకున్నారా మరి మంచిగా వాటర్ లో
ఆ అంబా ఆ మీన్ బానే ఆ అకున్నం చాలా ఎంజాయ్ చేసం మీరు
మేము కూడా ఆడుకున్నాం అండి ఒక వన్ అవర్ ఆ వాటర్ లోనే ఆడుకున్నం
ఊ ఊ ఆల్ట్ ఐంది
చప్ ఇక్కడేమన అంత స్టేజ్